హలో
హా హలో మేడం
బాగున్నారండీ
ఆ బాగున్నామండి మీరు బాగున్నారా మేడం
ఆ బాగున్నామండి
హ్ ఏం చేస్తున్నారు ఏం లేదు వర్క్ అయిపోయిందా అప్పుడే ఆ అయిపోయింది మేడం
ఆ అయిపోయిందండి వర్క్
ఆ ఇంకా ఏంటి మేడం చెప్పాలి
చేయాల అండి
ఆ చేయాలి మేడం ఇంకొక ట్వంటీ మినిట్స్ అయ్యాక స్టార్ట్ చేయాలి
హుహ్ మార్నింగ్ ఈవినింగ్ టా టూ టైమ్స్ చేస్తారండీ
ఆ చేస్తాను మేడం
ఊహు ఏం బాగా చేస్తారండి మీరు ఐటమ్స్ స్పెషల్గా
స్పెషల్గా అంటూ ఏం లేదు మేడం బిర్యానీ చేస్తాను. బిర్యానీ ఆ బిర్యానీ బా చేస్తాన్ మేడం అలాగే గోంగూర చికెన్ చేస్తాను
ఓ గోంగూర చికెన్ చేస్తారా
ఆ అది మా వారి ఫేవరెట్
ఓ ఎట్ల చేస్తారండి అంటే చికెన్ లానే చేసి అందులో గోంగూర వేస్తారా ఎట్లండి
ఆ అదా మేడంమ్ ఆది ఫస్ట్ ఏముందంటే మనం ఒక హాఫ్ కేజీ చికెన్ తీస్ కుంటాం కదా మేడం
ఆ అవునండి
అది శుభ్రంగా కడిగి దాంట్లో కొంచెం ఉప్పు పసుపు కారం పొడి చల్లి పక్కన పెట్టుకోవాలి మేడం
ఆహ
మెల్ట్ చేసి అంతా మ్యాష్ చేసేసి మనం పక్కన పెట్కోవాలి అ మ పక్కన పెట్ కున్నాక ఒక పెద్ద సైజ్ గొంగుర కట్టా ఉంటుంది కదా
ఆ అవునండి
దాంట్ల టూ సైజెస్ ఉంటాయి చిన్నవయితే రెండు తీసుకోవచ్చు చాలా చిన్నవి అయితే పెద్దది అయితే ఒకటి తీసుకున్నా సరిపోతుంది అది మనము ఆక్ కులన్నీ తుంచి దాన్ని కడిగి శుభ్రంగా మనం పెట్కోవాలి మేడం తర్వాత మనం మేడం
గోంగూరని వాటిర్ల్లో ఉడికించాలా లేకపోతే ఆయిల్లో ఫ్రై చేస్తారా
ఆయిల్ మనము ఇంకా స్టవ్ ఆన్ చేస్కొని కడయి పెట్టి దాంట్లో కొద్దిగా ఆయిల్ వేస్కోవాలి ఒకా మనకి మనం ఇంట్లో ఎలా వేస్కుంటామో అంతే ఇంకా వంటలల్లో
ఓకే ఆహా కర్రీలో ఎంత వేస్తామో అంతే వేయాలి
ఆ అంతే కొంచెం తక్కువ వేస్కోవాలి గోంగూర
ఓన్లీ ఆ గోంగూర ఫ్రై అవ్వడానికంతేనా
ఆ ఆ గో ఆ ఆ గోంగూర అంతా దాంట్లో వేసేయాలి మేడం దాంట్లో వేసేసి కలుపుతూ ఉంటే అది మెత్తగా అయిపోతుంది
ఓకే
మెత్తగా అయిపోతుంది మనం ఒకవేళ స్పూన్ తో అయినా మ్యాష్ చేయొచ్చు లేకపోతే అది తీసి కొంచెం పక్కన పెట్టి మిక్సీ కైనా వేసుకోవచ్చు
ఓకే ఆహా
ఆ ఇంకా మెత్తగా పేస్ట్ లా అయిపోతుంది అక్కడికి
ఊహు మిక్సీ మిక్సీ ఏస్తరా అండి మీరు
ఆ అంటారు కదా ఒకటి ముదురాకు అలా ఉంటుందంటారు కదా
ఆ అవునండి ఆకులు ఆకులు లేకుండా చేస్కోవాలి
ఆ ఆ ఆకులాకులుంటే ఏమువుదంటే కొంచెం అది వస్ స్తూ ఉంటుంది ఇలా అయితే కర్రీ మనం హూ గ్రేవీ అనేది బాగా చిక్కగా బా టేస్ట్గా ఉంటుంది
ఓకే అర్థమై
హు మనం ఇంకా సేమ్ కడిగి పెట్టేసి దాంట్లో ఇంత ఆయిల్ పోస్కోవాలి వేసిన్ తర్వాత మనము దాంట్లో ఉంటాయి కదా ఆనియన్స్ ఒక, ఆనియన్స్, వేసేయాలి. మేడం, సన్నగా, చాక్, చేసి, ఒక, ఆనియన్స్, రెండుబిర్యానీ, ఆకులు, ఇలాచి, ఆ, ఇంకా, మనం, బిర్యానీవి, అన్నిీ, అన్ని, వేసుకోవాలి. దాంట్లో, కొద్దికొద్దిగా, మనం, ఎ, ఎంత, చికెన్, తీసుకుంటాము, దాన్, అన్ని, క్వాంటిటీ, బట్టి, వేసుకోవాలి.
ఆహా,
కలిసి చే అంట్లోనే వేయాలి ఇంకా, మనము, రెడీగా పెట్టుకుని వచ్చి అనుం కదా.. అశ్రమ, దాంట్లో, వేసేయ్యాలి, ఇకా, వేస్, వేసేసి, మనము, దాంట్లో, ఉన్న, వాటర్, అంతా, ఇంకిపోయి, మనకి, పైకి, నూనెవచ్చి వచ్చేంతవరకు, కూడా, అది, ఉడికించేసేయాలి. అలాగే,
ఆహా, ఆయిల్లోనే, ఫ్రై, చేయాలి.
హ్మ్మ్ హ్మ్మ్, ఫ్రైచేయాలి. ఆ, వాటర్, వస్తుంది. కదా, చికెన్ లోనీ, వాటర్, వస్తుంది. కదా, ఆ, ఇంకా, అదంతా, ఇంకిపోయిన, తర్వాత, కొంచెం, అల్లం, అచ్చ, అల్లంవెల్లుల్లి, పేస్ట్, ఒక, రొండుటమాటా, పళ్ళు, కోసి, సన్నగా, దాంట్లోవేయాలి. దాంట్లో వేసినవి చాలా ఉన్నాయి గొంగూర కూర ఉంది. కదా,
ఆ,
ఆ, గోంగూరమిశ్రమం, అంత, ఈ, చికెన్, లో, వేసేయాలి, మేడం,
ఓకే,
చికెన్లో, వేసిఅంతా, కలుపుకోవాలి.
ఆహా,
ప్రతి, చికెన్ పీస్, చికెన్ పీస్, కి, ప్రతి చికెన్ పీస్, కి తల్లిటట్టు, అంతా, కలుపుకోవాలి.
హామ్, హు, పుల్లగాఉండదా, అండి, మరి, టమాటా, ఇంకా, గోంగూరవేస్తే,
తరువాత, మనకి, ఉండదు మేడం మేడం టేస్ట్ గా ఉంటుంది.
ఆ
పళ్ళు, అనేది, టమోటా, అనేది, అంత, మ్యాష్, అయిపోవాలి. మ్యాష్, అయిపోయిన, తర్వాత, ఈ, గోంగూర, దాంట్లో, వేసేయాలి. చికెన్లో, మళ్ళీ,
అమ్, ఆ, గొంగూర, వేసేసిన, తర్వాత, కొద్దిగా, వాటర్, వేసుకొని, మనకు, ఎంత, గ్రేవీకావాలో, అంతవరకు, వచ్చేలాగా, ఉడికించుకోవాలి. మేడం,
ఉహూ
ఉడికించుకున్న, తర్వాత, ఇంకా, పై ఆ, కొద్దిగా, ఇప్పుడు, మనం, ఈగోంగూర, మిశ్రమాన్ని, వేసిన, తర్వాత, మనకది, థిక్, గా, కనిపిస్తుంటే, కొంచెం, వేయాలి. వాటర్, కూడా,
ఉహ్ హు
వాటర్ కూడా వేసి
ఉడికేసరికి వాటర్ దగ్గ్ దగ్గరకి అయితదండి
ఆ దగ్గరకి అయితాది అది దగ్గరకు అయ్యేటప్పుడు మనము ఒక స్పూన్ ధనియాల పౌడరు మిర్చి పౌడరు గరం మసాలా కొత్తిమీర ఇవన్నీ వేసుకోవాలి మళ్ళా టా టేస్ట్‌కు తగినంత సాల్టు
ఆహా
ఆహ్ చికెన్ మసాలా చికెన్ మసాలా అయితే నేను ఎప్పుడు వేయలేదు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు అది కూడా కొద్దిగా
మ్మ్ఉహ్మ్ గరం మసాలా అంటారు అదేనా అండి
ఉమ్మ్ గరం మసాలా మిర్చి పౌడర్ ధనియా పౌడ రూ ఉప్పు అవన్నీ వేసుకోవాలి మేడం కొత్తిమీరతో సహా వేసుకోవాలి
ఓకే
ఆ అంత వేసుకున్నాక మనకు టేస్ట్ సరిపోయిందా లేదా మనకి ఏమనా తిక్కుగా కావాలంటే తిక్కుగా చేసుకోవచ్చు చపాతలోకి అందుకు బాగుంటుంది
ఆహా మీరు చపాతి తోటి తింటారాండి
ఆ చెప్ వైట్ రైస్లోకి చాలా బాగుంటుంది మేడం అది
ఓ ఆహా ఎప్పుడు ట్రై చేయాలే అండి చేయాలి
చపాతి తి టై చేయండి మరి సూపర్‌గా
మ్మ్ఉమ్మ్
చాలా బా అయిపోతుంది
ఆ ఇంకోటేమో దాంట్లో మసాలాలు ఇవి అవి ఎక్కువ కూడా ఏమి తగల దు పెద్దగా ఉమ్మ్ బాగుంటుంది మేడం ఓసారి ట్రై చేయండి ఇష్టం
ఆ ట్రై చేస్తా
తింటారు పిల్లలైతే ఆ టూ టైమ్స్ తింటారు అది
ఉహ్మ్ ఇంకా అండి బిర్యానీ చే ధమ్ బిర్యానీ చేస్తారా అండి
ఆ ధమ్ బిర్యానీ చేస్తాను నార్మల్ ప్లెయిన్ బిర్యాని కానీ ఇంకా ఉమ్ మంది ఇవన్నీ చేస్తాను మేడం
ఓ మండి కూడా చేస్తారాండి
ఆ వస్తుంది మేడం చేస్తాను అది కూడా చేస్తాను
ఓ గ్రేటే అండి
ఇక యూట్యూబ్ మహిమా అన్ని నేర్పిస్తుంది మనకి
అయిన కూడా మండి నేను ఎ క్కడ విన్లేదు అంటే రెస్టారెంట్లోనే విన్నా ఆ బానే ఉంటది టేస్ట్ తిన్న టూ టైమ్స్ గాని అంటే ఇంట్లో చేస్తాము అని వినడం ఫస్ టైం అందు
ఆ లేదు మేడం నేను ఇంట్లో ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ ఏమో చేశాను పర్ఫెక్ట్‌గానే కుదిరింది మేడం
ఓ గ్రేటే అండి అంటే పీసులు పెద్దగా తీసుకొచ్చుకుంటారా అండి
ఆ మనం ఇక లెగ్ పీస్లు తెచ్చుకుంటాం కదా లెగ్ పీసెస్ కానీ లేక్పో సపరేట్ గా చెప్పిన వాళ్లు కొట్టిస్తారు కదా మేడమ్ లెగ్ పీసెస్ తో కూడా చేయొచ్చు బానే ఉంటుంది
అంటే ఆ పీసులు వేరేలా ఉంటాయా ఫస్ట్ ఫ్రై చేస్తారా అండి
దానికి మసాలాలన్నీ అప్లై చేయాలి కాసేపు మనం ఇంకా తర్వాత ఆమ్ కడాయి లో కానీ అలా ఆయిల్లో కొంచెం కొంచెం కొంచెం గా ఫ్రై చేసుకోవాలి ముందుగా అంత ఆయిల్ లో కూడా డిప్ చేయకూడదు మేడం అది
ఆహా
ఆయిల్ ఆయిల్ ఉంటుంది
అవునా అక్క
ఆ ఇంకా మనం చికెన్ పకోడా చేసుకుంటాం కదా అలా అయితే అస్సలు చేయకూడదు అది
హా హా
ఆ మనము దానికి అప్లై చేసిన మశాలాలు అవన్నీ ఏమున్నాయో అవన్నీ ఆయిల్లోకి ఎల్లిపోతాయి
ఓకే
ఆ అందుకని ఇంకా మనము అలా చేయడానికి అయితే అవ్వదు మేడం అది
అవునా అది వేరేలా ఇస్తారా అండి
ఆ అది వేరేలా చేయాలి మేడం సరే మేడం